బాగున్నావ అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏమి లేదండి ఇప్పుడే పనికి వెళ్ళేసి వచ్చామండి
అవునుఏం పనికండి
ఇప్పుడే మా ఇంటికాడ గొర్రెలు ఉంటాయడి ఆ గొర్రలను దొడ్లే తులా ని అంగడి
అవునా గొరెలు గొర్రెల పని మీకు తెలుసా అండి
ఆ తెలుసా అండి మేము గురలకి అడిగే పోతామ అండి
అవునా చదువుకోరా అండి
అంటే చదువుకుంటాం సాయంత్రం పూట మా తాతగారు వెళ్తే మా తాతగారి వెనుక వచ్చేటప్పుడు అటు ఇటు పోతా అని ఇక వాటి ముందటి వచ్చేస్తామండి మేము
మల్టీ టాలెంటెడ్ అండి మీరు
ఆ అవునండి అంటే మల్టీ టాలెంటెడ్ ఏం కద అని అట్లా ఒక్కరికిొస్తే అటు ఇంటి అటు ఇంటి ఇబ్బంది పెడతేాయి కాని నేను మధ్యలో వెళ్తానండి అప్పుడు అప్పుడు
అవునా అండి
ఆ ఎం దసర్లునే తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ మేము కూడా తిన్నామని డి
అవునా
ఆఅందరు బాగున్నారా అడి మరి
అందరు బాగున్నండి ఇంకేం చేస్తున్నారు మీరు
ఏముండదండి ఏమి లేదండి పొద్దుగాల కళాశాలకి ఇట్లా వెళ్ళేసిొచ్చాం సాయంత్రం కాగానే ఇట్లా మళ్ళీ ఇప్పుడు మా తాత పోతే మా తాత ఆయనకి ఇట్లా వద్దాం అని పోతాన్నాం అని ఇప్పుడే వచ్చ శ మా ఇప్పుడు ఉ
కళాశాలలు మీరు ఏం చేస్తారండి
ఏంటి అండి కళాశాలలో పాఠాలు చెప్తా అండి పిల్లలకి ఆ అవునండి నేను కళాశాలలో పాడాల పిల్లలు చెప్తా నా సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్
సో సబ్జెక్ట్ బవా అ మీ సబ్జెక్ట్ చాలా బాగుందండి
ఆ అది ఓన్లీ పిల్లలకే చెప్తాండి అందరికి కాదు చిన్న చిన్న ఆ
మీ స్నేహితులు ఏం చేస్తున్నారండి మీతో మాట్లాడతారా మంచిగా ఫ్రెండ్షిప్ ఉంటారా అండి అందరు
ఆ మ స్నేహితుల తోనే ఇప్పుడు పిల్లలకంటే మా స్నేహితులతోనే నా సబ్జెక్ట్ అంతా వాళ్ళకే ఉ ఉపయోగిస్తా అండి పిల్లల కాడ తక్కువ ఉపయోగిస్తా
అవునా అండి మీక్ మీకు వంట వ చ్చాండి
మాకు వంటలు వచ్చండి అన్ని వచ్చండి మేము ఉండేది ఇక్కడనే ఉంటాం కాబట్టి మేమే వండుకుంటాం అండి మేమే వండుకొని మేమే తింటాం
అ అవునండి నాకు ఒక వంట చెప్పరా నేను కూడా కుక్ చేసుకోవాలండి నేను ఒక్కదాన్నే ఉన్నా అండి అం దుకే వంటలు రావండి నాకు
అంతే ఏం అంటే ఏమేమి ఏమేమి కూరలు చేసుకుంటారండి ఎక్కువ శాతం మీరు మీకు ఇష్టమైన ఎమ్ ఎమి
నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం అండి
అవునా ఆ చెప్తాండి ఎగ్ ఎగ్ అంటే అది ఒక చిన్నదే కాద అండి కొంచెం మంచి పెద్ద పెద్దదిగా చికెన్ మటన్ అంటే అంటే అవి నేర్చుకోవాలి కాని ఎగ్ ఎగ్గంటే చిన్నదే కదండి చెప్పేస్తాను
ఆ చెప్పండి
ఏం లేదండి ఫస్ట్ మనం కోడిగుడ్లు తెచ్చుకోవాలండి కోడిగుడ్లు తెచ్చుకొని ఇట్లా నూనె ఇట్లా గిన్నె పెట్టుకొని నూనె అల్లం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి అన్ని నూనె లో వేపుకోవాలి అండి
అవునా అండి
నూనె లో వేపిన తర్వాతకి కొంచెంమయినా అవి కొంచెం బ్లాక్ అంటే నల్ల నల్లగా అయిన తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి
అవునా
ఆ జీలకర్ర వేసుకున్న తర్వాతకి పసుపు వేసుకొని అన్ని ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాతకి మిక్స్ అంటే మిక్సీ లో పట్టుడు కాదండి అంటే అన్ని కలబెట్టుకుంటు తర్వాతకి అన్ని కలబెట్టుకున్న తర్వాతకి ఎగ్స్ మనకు అంటే పొడి చిన్న చిన్న పొడి పొడి కావాలంటేనో ఎగ్గును కొట్టి అలా పోసి ఊకే మిక్సి కలబెడతా అంటే పొడి పొడి అయితది అదే పొడి పొడి కాకుండా మన ఎగ్ బాయిల్డ్ ఎగ్ లెక్క కావాలి అని అనుకుంటే ఎక్కడైతే మనం ఎగ్ అయితే పోస్తామో ఆ ఎగ్ కాడ అది ఎలాంటి మనం ఎలాంటి కలబెట్టకుండా అట్లనే ఉంచాలి
ఎందుకండి కలబెడితే ఏమైతుది కలబెడితే ఏమైతది
కలబెడితే అంటే ఇక వాటిలొన్న వ అయి అంటే పసుపు కలర్ది వైట్ కలర్ అవి మొత్తం ఇలా మిక్స్ అయి చిన్న చిన్న చిన్నగా పొడి లెక్క అయితదిఅండి గుడ్డు ఎగ్ కోడి కూర
అవునా అండి
మళ్ల తరువాత మీ రు కలబెట్ట కుండా అట్నే ఉంచి నా ము అనుకో అది మనకు అట్లనే ఇట్లా మన మంచి కనిపిస్త ది మన బిర్యానీ చికెన్ లెక్క మంచిగా కనిపిస్తది అండి అది
అవునా అండి
ఆ తర్వాత్కే ఆ మంచిగుంటది అట్లనే ఇగ మ తిన్న గుడా టేస్ట్ గుంటది ఈ కర్రీ కన్నా అది ఎట్ల అట్ల తింటే టేస్ట్ బాగుంటదండి.
అవునా అండి. నేను చేస్తాన్ ఇంట్లో ఇంకోసారి
ఆ అదే ఈ మళ్ళయి అది లేదు అది కొంచెం అట్ల ఉడికిన్ తర్వాతికి దాన్ కారమును ఉప్పు ఏస్సుకోవాలండి ఉప్పేస్కొని కారం ఏస్కొన్ కొని ఇంత మసాలేస్కొనీ కొంచం కొత్తిమీర్ ఏస్తే కతం బాగుంటదనేది ఒకసారి టేస్ట్ నేన్ చెప్పినట్టు చేయండి మీకెట్ల టేస్ట్ అనిపిత్తదో చూడండ్ ఒక్సారి ఆ రుచిని మరి ఎప్పుడ్ ఆ రుచిని మీరు మళ్ళీ ఎప్పుడు మర్చిపోరండి. చికెన్ అయినా మటన్ అయినా అంత తినరు గనీ ఇప్పుడు ఎగ్గంటే నేన్ చెప్పింది తినండి. చానాచ్ అంటే చానా బాగుంటయి.
ఆ అవునా అండి ఈసారి పక్క ట్రై చేస్తానండి. ఇట్లా చేసి ఎట్ల టేస్ట్ ఎట్లుందో మీక్ పక్కా చెప్
ఆ మాక్ చెప్ ఆ మాక్ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ చెప్పండి.
అవునండి మీకు బెండకాయ ఫ్రై వచ్చా అండి
నాక్ బెండకాయ ఫ్రై రాదండి బెండకాయ చార్ చేయవచ్చు. మ్ నేన్ గుడా ఇక్కడ అవునా నేన్ గుడ ఇక్ ఒక్కనే ఉంటా అండి మాక్ గుడా ఇప్పుడు మా స్నేహితుల్ వాళ్లందరూ ఇంటికెళ్ళిన్లు కాబట్టి నేన్ గుడా ఒక్కనే ఉంటున్న చాలా ఇగ కర్రీలు గిట్లా అంటే కూరగాయలు తెచ్చుకోవడం అంటే ఇబ్బంద్ అన్పిస్తాది ఇగ మీ ఇప్పుడు కాలీట్స్ సమయంలో ఏదన్న ఒకట్ చేయాలనుకోని అట్ల బైటికెళ్ళేసి వచ్చి ఇప్పుడే కూరగాయలు గిట్ల తెచ్చుకున్నమండి ఇంకోసారి చెప్తరా అండి బెండకా ఫ్రై ఎట్ల చేయాల్నో ఏమో మీ మీర్ చెప్పిన మాటల్తోనీ మీ రుచికరంగా ఎంత రుచికరంగా ఉంటయో చూసేస్తాం.
ఓకే అండి బెండకాయ ఫ్రై ఎట్లాంటే ఫస్ట్ బెండకాయల్ తీస్కోవాలండి. కట్ చేస్ మంచిగ్ కడుక్కోవాలి కడుక్కునంక కడ్ చేస్కోవాలి మంచి చి చిన్ చిన్న పీసెస్గ కట్ చేస్కోవచ్చు. లేకపోతే మీరు చిన్న లేత బెండకాయలన్న తీసుకున్నారనుకో వాటిని మధ్యలో కట్ చేస్కోవాలండి మధ్యలో కట్ చేస్కోని ఇది వెళ్ లుల్లి బెండకాయ క ఫ్రై లాగా అండి వెల్లుల్లి కారంతో చేస్తరండి ఇది ఇట్ల కట్ చేసుకున్నంక మంచి కడు క్కోవాలి అయితే మనం వెల్లుల్లి, జీలకర అ కారం ఏసి బాగా దంచుకోవాలండి దంచుకొని ఒక ప్యాన్ అంక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకోని ఆయిలె ఆయిల్ పోస్కునంక ఈ పేస్ట్ తీస్కపోయి అల్ల ఏయాలండి. కొన్ని పోపు దినుసులు గుడా ఎస్. ఈ పేస్ట్ తీస్కపోయి అళ్ళేసి మంచిగ్ గలబెట్టి లాస్ట్కీ అ అలాగే ఈ వెల్లుల్లి, కారం ఈ బెండకాయలో స్టఫ్లో మద్లో పెట్టాలండి. హాలో!
ఆ చెప్పండి వినబడుతుంది వింటున్నా
ఆ మధ్యలో పెట్టేసి ఈ బెండకాయలు గుడ అల్ల పోయి ఎయ్యాలండి మంచిగ్ గలబెట్టుకోవాలి సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి ఏస్కొన్ తింటే చాలా బాగుంటుందండి.
మీరు చెప్పడంతోనే గింత రుచికరంగుంటే ఇంకా చేసి పెట్ చేస్తే ఇంకెంత బాగు
అందుకే మీరు చేసుకొన్ ట్రై చేయండి.
అ ఇప్పుడు చేసుకుంటం అండి అయితే మీరు చెప్పిన్రు కాబట్టి బెండకాయలె తెచ్చుకున్నం. అదే చేస్కుంటం అల్ల పల్లీల్ ఏత్తే బాగుంటదా అండి
చీ నాక్ పల్లీల్ ఇష్టంముందండి పల్లీలు వేస్ తినే వాళ్ళే ఏస్కోవచ్చు నాక్
నేన్ నేన్ పల్ నేన్ పల్లిల్ తింట అదే ఇంకా ఒక పల్లీలు ఏసుకొని ఇట్లా అల్ల పల్లీలు ఏసుకుంటే బాగుంటదండి నిన్న మా స్నేహితుడు బయటికెళ్ళి అదే కర్రీ తెచ్చిండు అండి చాలా అంటే చాలా బాగున్నది బెండకాయ ఫ్రై
కానీ బెండకాయ ఫ్రై లో పల్లీలు ఏయకుండా తింటే ఇంక బా ఉంటుందండి నాకు పల్లీలు అంటే వె వేరే లాగ తినడం ఇష్టం కానీ బెండకాయ ఫ్రై లో పల్లీలు నచ్చవండి నాకు అసల్కే
అ అవునా బెండ మీ బెండకాయ ఫ్రైలో పల్లీలు ఏసుకుంటాం పెరుగులో కర్రీ ఏసుకొని దింటాం చానా బా ఉంటదండి అట్లా ఆహ ఆ మామిడికై పచ్చడ బావుంటది మామ్ అన్నీ ఏ పచ్చడ్ల కన్నా మామిడికై పచ్చడ బాగుంటది ఇంక
అవునండి అవునండి మస్తు ఉంటది అట్లాగే నాన్ వెజ్ గుడా మంచిగా ఉంటుంది పెరుగులో చికెన్ అయినా మటన్ అయినా గుడా బాగుంటదండి
అట్లా తిననండి ఒక జీరా రైస్ లో పెరుగు బవుంటదండి జీరా రైస్ లో బా ఉంటది పెరుగు నాకు జీరా రైస్ అంటే చ నా బిర్యానిలో దిననండి బిర్యానిలో నేను పెరుగే తినను అసలు
టుం ఉండదా
పెరుగంటే చానా ఇష్టం కానీ బిర్యానిలో దినను ఉత్తి పెరుగు తినంమన్నా తింటా లేకపోతే జీరా రైస్ లో తినమన్నా తింట కాని బిర్యాన్లో పెరుగు దిననండి నే అసలు
ఎందుకండి
తిగ నాకు అంతే అండి అలాస్ దానికి దీనికి ఒక అసలు నాకు చూడంగానే అసలు మంచిగా అనిపియదు అందుకనే నేన్ దిననంట అల్ల కాకపోతే ఉత్తిపే ఉత్తిపే ఉత్తిపెరుగు దినా అండి పుళ్ళు దింట పెరుగు దింట
మా ఇంటికాడ బర్లు ఉంటాయి మా మా ఇంటి కాడ బర్లు ఉన్నాయి కావట్టి మా నాన్న ఎప్పుడైనా మాకు పాలు విండినప్పుడైనా ఎప్పుడైనా మేం పెరుగు దోడేసుకుంటాం అండి పెరుగు దోడేసుకని మేమ్ మధ్యాహ్నం పు డు పెరుగు తోనే దింటాం మేము
అవునా మీక్ బర్రెలు ఉన్నయా అండి
బర్లున్నయ్, గొర్లు ఉన్నాయండి, ఎడ్లు ఉన్నాయ్, ఒకటిలు ఉన్నాయి ఒకటి లేదంట్లే అండి. మా ఇంటికాడ జెప్తే మీరు మాకు ఇంటికాడ జెప్తే మీరు షాక్ అయితారండి ఇప్పుడే మేము మాకు ఒక రెండొందల గొర్లు ఉన్నాయన్ డి రెండొందల గొర్లు ఉన్నయ్ ఎనిమిది బర్లున్నయ్ నాలుగు ఎడ్లు ఉన్నయ్ రెండు మూడు కుక్కలు ఉన్నయ్ ఒక పది ఇరవై పది పదిహేను ఆ కోళ్లు ఉన్నయ్ మాకలు ఉన్నయ్
ఉ అవునా అండి
పెద్ద బిల్డింగ్ అండి మా మావా మా ఊర్లో మాదే పెద్దకా ప్రా అంటే పెద్ద పెద్ద ప్రాపర్టీ నడిసేదంటే మాదే అండి ఆ అందుకనే మేము ఇగా మా ఇంటిన్ చూసినా గుడా వాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారే షాక్ అయితారండి గిన్నె వాసుల్ మళ్ళ మా ఇంటి కా కాడ ఎవ్వరు పోవండి మేమే పోతామండి అప్పుడప్పుడు మేమ్ పోతాం మా జీతగాడు గూడా పోడు వాడు
మీకు జీతగాడు కూడా ఉన్నడా అండి
ఆ జీతగాడు గూడా ఉన్నాడండి
ఇవన్నీ చూసుకోనినికి అతను ఉన్నాడు
ఆ అడు ఇవన్నీ చూస్ చూసుకోడానికి ఇవన్నీ ఇవన్నీ కావాలంటానికి వాడుంటాను అనీ మా నాన్న గారు వెళ్ళి చెప్పాలే
మీరు విండొచ్చా మీకు విన్నొచ్చా అండి
అవును నాకు కూడా విండొచ్చు అండి మొన్న అయితే ఒక రోజు ఏమైందంటే నేను బయటికి వెళ్దామని ఇట్ల బయటికి వెళ్తానండి బయటకి వెళ్తా అంటే మా మా బర్రె ఉంటది గా పిల్ల మధ్యాహ్నం పూట పాలు గక్కిందండి హలో